హలో
ఏండి ఏం చేస్తున్నారు
ఇప్పుడే స్నానం చేసొచ్చానండి
అవునా ఏమండి ఈ టైం వరకు
ఇంట్లో పన్లుంటాము కదండి
ఆ
ఆ పవునంగి చేసుకోని స్నానం చేసాం చేసాను చేసంటడు చూశాను
ఓకే
ఆ
లంచేన్ తిన్నారా అండి
ఆ పప్పన్నం తిందందండి
పప్పన్నమా మ్మ్ మేము గుడి దగ్గర పూజుంటే ఎళ్ళింటి మండి ఈరోజు శని త్రయోదశి కదా
అవును
కు పూజ చే పిండ్రా పొయ్యింటిమి ఇంటి దేవునికి పొయ్యి పూజ చేసుకొని పూజ అయిపోయాలకు చిత్రాన్నమును ఉర్లగడ్డ కూర కట్టుకొని పోయింటిమి
ఓకే
ఇంకా అక్కడ పూజ అయిపోతానే టైము ఒంటి గంట ఆయ ఒంటిగంట అయిందండి పూజ అయిపోయాలకు టైము ఒకేసారే భోంచేసుకొని ఇంగ మళ్ళా అక్కడ గుడి దగ్గర కూడా పొంగల్ పెడుతుండ్రి పొంగల్ చట్నీ మజ్జిగ ఇంగ తిన్నామండి ఏం తింటాము చెప్పు మళ్ళా కొంచెం మజ్జిగ తీసుకొని మళ్ళా బయలుదేరి వచ్చినామండి ఇంతకు ముందే ఒక హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి ఆ అక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవా
ఆ
ఏదో మాట్లాడదాము లేదంటే ఏమన్నా చూపిస్తాము అనే దానికి కూడా సిగ్నల్స్ సరిగ్గా ఉండవు అందు కే ఇంకేం మాట్లాడలే
అవునులే ఇం కొన్నిచోట్ల సిగ్నల్స్ ఉండవ్
ఆహ్
నాకైతే నా సిమ్‌కైతే కొన్ని చోట్ల అసలు వన్ పాయింట్ కూడా చూప్పియదు మొత్తం బ్లాంక్
అవునండి
ఆ
ఆఆ ఏం చేస్తాం సిగ్నల్స్ ఇప్పుడు వాతావరణం కూడా క్లైమేట్ సరిగా లేదు కదా వర్షాలు ఒకటే పడుతున్నాయి
నిన్న ఇక్కడ ఫుల్గా పడింది జోర్ జోరుగా ఫుల్గా పడింది
కరెంట్ ఉండదా సరిగ్గా అది ప్రాబ్లమే అందులో పల్లెటూరు టైప్ వస్తుంది కాబట్టి అక్కడ ఇంగా అలాగే ఉంటది ఎక్కువ గాలి వానొచ్చేది ఉరుముులు లేసేది యడన్న కోళ్ళు చెట్లు పడేది ఇలా అయితుంటే కరెంట్ ఎ క్కడ ఉంటది పల్లెల్లో ఎక్కువ పోతుంది
ఆ అవును తెలుసునండి
ఉమ్మ్ ఉమ్ ఇంకేం చేస్తున్నారు
ఇంకేం చేస్తామండి స్నానం అయిపోయింది ఇంకా పూజ అనేం లేదు గానీ ఏవో పూలుంటే కుట్టాలి ఇంకా ఆ సీరియల్ చూడ్డమే
అవునా
అ
అకే నాకి ఇంకా పోయొచ్చు నం కదా వెహికిల్ పోయస్తళ్కు కొంచం అనేజిగా ఉంది కొద్దిగా చూడాల
ఇ బలుపడుకోవాల్సింది
ఈ టైమ్ లో ఏమనుకుంటాము సిక్స్ ట్వల్ అయింది టైము ఈ టైమ్ లో పనుకోకూడదండి ఈవినింగ్ టైము అర్లీ మార్నింగ్ టైము
నిర్ధారకి ఈ టైమింగ్ ఉండదండి అప్పుడు వస్తే అప్పుడు పడిపోవడం
అలా పనుకోకూడదండి పెద్దలు ఊరికే చెప్పలేదండి పాట కూడా ఉంది కదా పాట కూడా ఉంది కదండి ఏది లక్ష్మీ కటాక్షంలోనే ఏదో ఉంది పాట
ని
పాడమంటారా ఇప్పుడు నుండి నేను పాడితే పరిగెత్తుతారాండి ఫోన్ మాట్లాడుకోకుండా
అది నిజమే లేండి
హాాహా అదే శుక్రవారం పొద్దు సిరిని విడవద్దు తొలి సందే మలి సంధే నిద్రపోవద్దు అని ఉంది పాట
హ
తోబుట్టు మనసు కష్ట పెట్టద్దు ఇలా ఉన్నాయి పాటలు పాట పెద్ద పెద్దవాళ్ళు పెట్టారు అది
అ ఏమో వండి నేను ఎప్పుడు వండిడు
అవునులే నేను మీరు పుట్టకనే వచ్చిండేటువంటి అవి సినిమాలు ఏదో రీల్ల్లో వస్తే చూస్తాం గాని మనము రియల్గా అంటే చూడలేం దాన్ని అే
అ నేను హాస్టల్ లో ఉంటాను కదా అండి ఇప్పుడు ఏదో ఇంట్లో ఉంటున్నాను హాలిడేస్ కి అదే హోస్టల్ లో ఉన్నామనుకోండి
ఆ
రాత్రిలంతా మేల్కొని ఉంటాండు
ఓకే చె
పొద్దున్నే పడుకుంటాను మళ్ళీ కాలేజ్ నుం చూస్తాను పడుకుంటాను ఆరు ఏడు వరకు ఏడు వరకు పడుకుంటాను మళ్ళీ తింటాను తిన్న తర్వాత మళ్ళీ ఫోన్ చూద్దాం ఫోన్ చూసి చూసి నైట్ అంతా మళ్ళీ ఆ మూడు మూడుకు నాలుకు పడుకునేది మళ్ళీ తొమ్మిది కించది కాలేజ్కిి వెళ్ళేది అలా
అ పండుకుండేది తినేది పనుకుండేది ఏమైన్నా మీ అమ్మకి మీ నాన్నకి హెల్ప్ చేసేది ఉందా ఏమన్నా న్నా లేదండి ఇంట్లో మీరు ఇప్పుడు హాస్టల్ నుంచి వస్తాని తిన్నాను పనుకున్నాను అని చెప్తను వతూనే ఉంటారు కొంచం బాధ్యత బాధ్యతలు అర్థం చేసుకోవాలా కదండీ
ఆ మా మమ్మీ డాడీ చూసుకుంటారండీ
అంత తేలిగ్గా తీసి పడేస్తారూ ఎందుకండి మేము అమ్మే నానా చూసుకుంటారు అని ఇం ఆ మమ్మయి నాన్న ఎన్నని చూసుకుంటారు ఆ అప్పుడు వాళ్ళు ఇంకొకటి ఎప్పుడు ఎ ళ్లకాలం వాళ్ళే తోడుంటారు అనేది ఉండదు కదా మనము కొన్ని బాధ్యతలు అనేవి తెలుసుకోవాల
నో నీడ్
ఆ ఫోర్ ఫోర్ డేస్ అయింది మిషన్ ఎక్కలేకుట్టేది
మీరు బాగా కుడతారంట
ఏదో అండి
అని విన్నాను కానీ నా బ్లౌజ్ నీకు ఇచ్చినప్పుడు మీరు సరిగ్గా కుట్టం కూడా కుట్టలే అన్న రైట్ సైడ్ లూజగా ఉంటా యి
లూస్ ఉంటే టైట్ లూస్ ఉంటే టైట్ వయించుకోవచ్చు ప్రతి టైలర్ దగ్గర అన్ని కరెక్ట్ గానేది ఏం లేదు అర్థమైందా
ఏమో మీరు బాగా కుడతారని మీకు ఇస్తా ఉంటే మీరేమో ప్రతి బ్లౌస్ ఓ రైట్ సైడ్ లూస్ పెట్టేస్తారండి
అవునా అయితే మీరు రైట్ సైడ్ చిన్నగా ఉందేమో మీ చషోల్డరు అంతకు నువ్వు బక్కగా అంత బక్కగా ఉండి నీ బర్ర అంకలు కూర్చుపెట్టేదే ఎక్కువ బ్లౌజు లు కానీ మళ్ళా నీ స్టిచ్ చేసిన దానికి మళ్ళా నన్నే అంటారు కదండి ఇ మీరు
మరి కుట్టినాక కుట్టిన దానికి కుట్టిన దానికి మరి నీకున్న టేస్టెక్కి మీకున్న పేరుకి మీరు అన్నివ విడివిడి చెయ్యాలండి
కరెక్టే అండి ఇప్పుడు నేను అందరివి కుడతా ఏ డిజైన్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా అందరివి స్టిచ్ చేస్తాను నా వరకు నా బ్లౌజులు కూడా నేను స్టిచ్ చేసుకుంటా అనివిగా ఎవరు అర్జెంట్ అంటే తెల్లవార్లు మేల్కొనైనా కుట్టిస్తా కానీ మీరొ ఒకటే సెట్ కాలేద అనేది ఇంత మంది వస్తున్నారు కానీ ఎవరు కవాలా అంటే అది నీలో ప్ర ప్రాబ్లం నాలో కాదు
అమ్మా నాాలో ప్రాబ్లం కాదు నువ్్వవు ఇది కావాలంటే నేను మీరు కుట్టిన ప్రతి బ్లౌజ్ త రండి చూపిస్తాను చిన్నప్పుటి నుంచీ నేను మీకే ఇస్తున్నానండి బ్లౌజ్లూ. మీదేమో సుర్ర్ అని జారిపోతుంది రైట్ సైడు
సర్ర్ అని జారిపోతున్నాయంటే అది నీ ప్రాబ్లం ఎందుకంటే. బర్రెం ఎముకలు ఉత్త బోన్సే ఉన్నాయి నీకీ కండ లేదు ఒక్కరవ్వ కండ లేదు అంత నైస్ గా ఉన్నారు. ఆ తింటే లావు అయితననీ. అద్ధుమానంగా ఉన్నారు ఇంకా అలాంటప్పుడూ ఇంగా అలా కాక ఎలా ఉంటాయండి. ఇప్పుడు కుట్టిచ్చుకుంటావు ఇప్పుడు కుట్టిచ్చుకొని వారానికి వస్తవు. నా బ్లౌజుల్ లూజ్ ఉన్నాయీ అంటావు ఆ వారానికే తగ్గిపోతవ్ అంతా ఇది లేదంటే లావన్న అయిపోయింటావు నాక్ టైట్ ఉన్నాయింటావు. లేదంటే సన్నగై ఉంటావ్ నాకు ఈ లూజ్ ఉంది అంటావ్.
అ
అప్పుడూ ఇన్నీ కుడుతుండేదాన్ని నేను ఎన్ని మోడల్స్ ఎంత మంది డిజైన్స్ కుడతాన్ నీ ది ఒకటే ప్రాబ్లమ్ అంటే నీకు బ్లౌజు నువ్వు బ్లౌజ్కి ఎంత ఇస్తావండి నాకీ చెప్పు.
మీరు అడిగినంత ఇస్తాన్ కదండీ మీరు బ్లౌజ్ కి ఎంత చెప్తే నేన్ అంత ఇస్తానూ. మళ్ళీ ఎంత ఇస్తారు అని అడుగుతున్నారు.
ఆహా మీ నోటి నుంచి ఇందామనీ ఎంత ఇస్తారు నాకు బ్లౌజ్ కని.
నువ్వు డిజైన్ బట్టి రేట్ చెప్ ప్రైస్ చెప్తారు కాబట్టి దాన్ని బట్టి నేను ఇస్తాన్. కదా అండి నేను డిజైన్ కుట్టిచ్
ఆ దాన్ని గోధిచ్చీ ఇచ్చేస్తావు ఏమి ఇస్తావా నువ్వేమన్నా. మళ్ళా చూస్తాలే. మళ్ళా ఇస్తాలే అంటావు ఎళ్తావు ఇంగ మళ్ళా ఇచ్చేదిలే సచ్చేదిలేదు. ఏమంటే కొంచెం రిలేటివ్స్ ఊ ఉంది కాబట్టి ఏం గట్టిక్ కూడా మాట్లాడలేను నేని
అమ్మో నీ కొక్కరూపాయి కూడా ఇవ్వలేదా అండి నేనూ.
ఎప్పుడిచ్చినావు చెప్తే నాకి దగ్గర దగ్గరా ఒక ఐదారు బ్లౌజులు కుట్టిచ్చు కున్నావు ఏదో ఒక్కసారి. ఇచ్చేశ్నావు హెల్ప్ చేశినావ్ అంత మాత్రానా ప్రతిసారి కుటిస్తానా అయినగానీ. ఏదో ఒక వంక పెడతనే ఉంటావ్ అయ్యో. నేనూ ఇచ్చే దానికి కుట్టిచ్చేదే ఎక్కువ అనుకోవు.
అలా అనుకుంటే ఎలా అండి అలాంటప్పుడు నాకు బ్లౌజ్లే సెట్టు కావు.
ఇంగ అలా అలాంటప్పుడు నేను అస్సలు కుట్టనండి మీ బ్లౌజ్లే కుట్టను మీ ఇష్టం వచ్చిన చోట కుట్టిచ్చికోండి పేమెంట్ ఇచ్
సర్లేండి నాకు మీరు మీరు కుట్టక్కర్లేదు. బై పెట్టేయండి ఫోన్ నీకు నాకు కట్టీఫ్.
ఓకే బాయ్